హ
ఏం చేస్తున్నరా
ఏంలే కాాలి
తిన్న రాన్నం
ఆ తిన్నం ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్లే
ఆహా పొద్దున్నదిన్నారా
ఆ
ఆహా పోయిరా మి అమ్మూలు
ఆ పోయిలు
ఉహూ
పొద్దుగాల్నే పోయి
ఊహు ఏం చేత్తాంది మీ అక్క లేవలేదురా ఇంకా పండుకునే వున్నడు వాల్లె తే నన్ను ఫోన్ మాట్లాడ నిత్తడా
ఆ
అదే పడుకొనే ఉన్నాడు
అ హ
ఊ ఏం చెప్తారు
ఏ మేం చేదు కూలరేసుకున్నాం మంచిగా తలుపేసుకున్నాం వండుకున్నాం
అమ్మ ఏమి ఎండలు సుర్ర సుర్ర బాగ్గొడతన్నయ్
అవును
అవును బయట బొయ్యేటోళ్ళు ఎట్లా పోతారొ ఏమొ
మామ ఆయన ఇగ ఏం పన్లున్నాయి ఇప్పుడు ఎవ్వరుె పనికి పోతివ
ఊహు అమ్మో ఎక్కడెండడు
అవును మస్తు గొడతానే ఎండలు కొడతానే వర్షంలో అతలేదు ఏం లేదు
ఆ
వర్షం వత్తే ఒగ బాధ వర్షం రాకపో తోబాద
ఊ వత్త అయినా ఈ నెక్స్ట్ వీక్ నుంచి వర్షాలు ఉన్నాయంటారా వేటివ్ న్యూస్ లో వచ్చింది వర్షాలు ఉన్నాయానొచ్చింది ంది జూన్ న
అసలియాల ఎండ లేదు కొట్టితే దంచుకో తంది లేకపోతే మబ్బు పడతంది
ఉమ్ సాయంత్రం వరకు వర్షం పడుతదేమో మల్లి మనకి
ఏమో మరి పడుతే మూడు రోజులు వరసగా పాడ్ కదా ఏంలే ఇగ ఒక్క రోజు పడి తెల్లారి మల్ల దంచితే చుక్కలు చూడాలి ఏ కూలర్ కూడా పనికి రాదు ఇగ
అవును
చుక్కల్ చుక్కల్ చూస్తా
ఉ ఆ ఒక రోజు పడి పోయింది అనుకో అసలు ఆ అగడికి మన చచ్చిపోతాం
ఇల్లు ఇల్లు ఉడుకుతది కింద బండలు ఉడుకుతాయి
ఉ
గోడల నుంచి అక్కడ వతది అంతా అక్కడ అక్కడ వతది
అమ్మా ఈ ఎండకి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగిన ఘటా ఘట్ కానీ మంచిగా ఇగా సర్ది గొంతు పట్ ట్టేసింది గొంతు రాలేదు రెండు మూడు రోజులు నాకైతే
అవునా
అసలు గొంతు బయటికి ఏళ్ళాలే మా ఇంటి పక్కనోళ్ళయితే ఫుల్ ఎక్కిరిచిర్రు నన్ను గొంతు రావట్లేదని
ఓహో
అసలు మాట్లాడి రాలేదు గొంతు బయటికి రాలేదు గొంతు నొప్పి సర్ది అమ్మో మీరు తాగట్లే ఫ్రిడ్జ్లో నీళ్లు
ఆ
మీరు తాగట్లే ఫ్రిడ్జ్లో నీళ్లు
అహ కుండలియే
ఆ అందుకే మీకు ఏం సర్ది కాట్లేదు
ఆ
మాకు ఈ ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల వల్ల సర్ది వామ్మో మామూలుగా లేదు
కుండలకు కలర్లేయాలి
ఆహా మళ్ళీ స్టార్ట్ చేతవా
ఆహా
కా
ఏషియన్ స్టైఫేజ్ వాళ్లతోటి తో లొల్లి ఇగ
కాలేజీ పోతున్నానవ్ గా
పోవాలి అందుకోసం ఏతే కాలేజ్ స్టార్ట్ అయితే పోతా
ఆహా ఏసి ఉంచుతావా
ఆ ఏసి ఉంచుతా
ఉహు
మొన్న ఏసినా వాటికి ఎల్లో కలర్లు ఇంతవరకు వాటిని ముట్టుకోను గుడా ముట్టుకోల
ఎందుకు ఏయ్యాకపోయినావు మరి మెల్లమెల్లాగా
యేయ్యాలె నిన్న గిదం అని గీసినా బ్లాక్ కలర్ తెమ్మంటే మ నాన్న బ్లూ కలర్ తెచ్చిండు
ఆహాహా
నిన్న తెప్పించినా మల్ల ఇగ ఏం చేయ్యాల ఏ య్యాలా బ్లాక్ తే అంటే బ్లూ తెచ్చిండని అని ఫోన్ చెతే మల్ల బ్లాక్ తెచ్చిండు.
ఆహా నేను కూడా ఏమంటూ ఈ నాలుగు రోజులు మంచి గా రెస్ట్ తీసుకుంటే. మళ్ళీ పని స్టార్ట్ అయిది నాకు మళ్ళీ పని చేయాలి. ఆ మోరమ్మ మోత్త మోయాలి మళ్ళీ ఇల్లుదుల్ ని మళ్ళీ బోర్లు బిల్లనేదిమ్ముకోవాలి మల్లి
మాల్ల బోర్లన్నీ తోముతావా
ఆహ్ తోమాలిగా మొహురం అంటే మొత్తం తోమల అంటది మళ్ళీ మా అత్తమ్మ ఉహ్ చంద్ర మొహరం పండగగా
అవును
మొత్తం దోమమంటది మళ్ళీ మొత్తం దోమి, మల్లీజద్రి, మల్లీ చెయ్యాలా అన్నకి ఈసారి ఎంత కోపమత్తదొఎమో మేము ఎంత మంచిగా చేసి పెట్టినా మా మావయ్య యోత్తుండు అది ఇది అన్ని చదురూతుండు మళ్ళీ
ఆహ
ఇగా అన్నకు కోపం వచ్చింది. ఊకె మీరు మేము చదిరినా మళ్ళీ మళ్ళీ మీరు చదురుకుంటారు. ఈ సరి మేమస్సలు సద్రం సదురుకుంటే మీరే సదురుకోరని తిట్టిండిగా.
ఆహ్
ముట్టుకోనే ముట్టుకొం మేమిద్దరం వస్ అసలు ముట్టుకోం మీరే వచ్చి చదురుకోవాలిని. తి టీండిగా సదరిని నంకా మో త్తం సాధిరినం మేం మంచి గా నీట్గా తక్కువ పని అయిందారా. ఆ రోజు మళ్ళీ ఏదో ఒకటి మళ్లీ దాని తీసి ఇది మంచిగా లేదంటాడు. అది మంచిగా లేదంటండు మా అత్తమ్మ దిట్టిింది. వచ్చినోడివి సప్ డిచేయక ఒక్క రోజు మంచిగా ఉండాక ఎందుకు నీకు ఈ అన్ని అని తిట్టింది.
ఆహా
ఉహ్మ్ ఇంతసేపటి నుంచి నేను మోటర్ ఎసినా అనుకున్నా. మోటార్ వేయ్యాలె ఏం ఏయ్యలే ఇప్పుడు గుర్తుకొచ్చింది. నాకు
ఉహ్మ్
కదులతండా ఇంట్లక్ ఆ తిన్నారా అప్పుడే తిన్న పదిం తిన్న పోయి ఇంగా కూసున్నా పండుకుంటాడా ఏం చేతడా అని
కరెంటు పోతే సుక్కలు కనబడతాయి.
ఆహా ఆహా నేను కరెంట్ పోంగానే ఇటు సైడ్ డోర్ తీిత్తాన మాది జర గాాలైనా డి తీష్ పెడతాన్న ఇక ఈయనకి ఎక్కువతుంది కాని మంచిగా స్టూలు ఎక్కుతాండు స్టూలు ఎక్కి హలో
ఆ ఆ
ఎక్కువతుంది కానీ మంచిగా స్టూలు ఎక్కుతాండు స్టూల్ ఎక్కి మా డైనింగ్ టేబుల్ మీద కుసుంటాండు
వా వా
కుసోనిగ బాటిళ్లతోన ఆడతాండు పన్నీ ఎం చెయఇగ
ఎక్కుతాండు
గ్రీన్ కలర్ స్టూల్ ఉందిగా సోఫా సెట్ ఎక్కుతాండు ఫస్ట్ సోఫా సెట్ మీద నుంచి ఫెస్టివల్ మీదికి దునుకుతాండు స్టూల్ స్టూల్ మీద నుంచి డైనింగ్ అడి వికు
వా
దాని మీద కూర్చొని అన్నిీ బాటిలు తీసి ఆడతాండి ఇక
ఆహ
అట్లా అంటి తెలివు ఉంది మీ మీ అల్లుడు దగ్గర
ఇలా అదు ఏమండ తీసైయాలిగ తీసి పల ర స చాల
స్కూలు తీస్ స్కూల్ డైనింగ్ టేబుల్ కింది వేసిన ఇంగ నేడ్చిండు ఎడ్చిండ్ ఎడ్చిండు నన్ను గొట్టిండు పీకిండు ఆ ఆగమాగం ఆగమాగం జేషిండు ఫోన్ కావాలని ఏడ్చిండు కోసేపు చేసిజ పాలిత్తే ఫోన్ చూసుకుంటూ తాక్కుంటా పండుకున్నాడు
ఉ
ఎ వండుకున్నదా
మిస్సై మిస్సై పడ్డడు అనుకో దెబ్బ గట్టిగా తాకుతది ఎందుకంటే నాకి నాది ఎక్స్పీరియన్స్ రే ఇప్పుడు మా నందిని అక్క పెళ్ళప్పుడు మా నందిని అక్క పెళ్ళప్పుడు ఉహు మా నందిని అక్క పెళ్లప్పుడు ఏమైందంటే పాతిళ్లుగా
ఆ
బన్ లేదని కింద ఇంత ముందున్న ఇల్లు కదా అయితే ఆ ఇళ్లప్పుడు ఏమైంది వేరే ప్లేస్లు ఉండేగా ఇ తలుపుకెళ్ళి సోఫాలు
ఉ
ఈ సో ఇప్పుడున్న ఇప్పుడు సోఫాలు ఉన్నాకి వెళ్ళవా రెండు బెడ్లు ఉండేది
అదే తెలుసు
ఆ టీవీ ఉన్నా కాడ టీవీ స్టాం వేరే టీవీ స్టాండ్ ఉండేది ఆయిస్ ఏ కరెంట్ ఇట్లా ఫిట్ చేస్తారు పెళ్లి కాబట్టి కొత్త కొత్త ఫ్యాన్లు తెచ్చిస్తే ఫ్యాన్లు ఫిట్ చేస్తారు కరెంట్ వాళ్ళు వచ్చి
అవు
ఇళ్లనే మా తాత్ అంతకు బాలేదు నాద్ జుడు మా మషాని నచ్చిండు ఆ మా బార్గవక్క ఉంది మా నందినక్క ఫోటో దిగుతాను ఆ ఫోటోల కోసం అన్ని వాళ్ళు వోల్లు అయితే మామ్ మా మా తాతకాడి పోత హాస్పిటల్ కాడికి అని చెప్పి మా అ అన్న తీసుకొని పోదామని తయారవుత అంటే మేము పెళ్లి పనులు చూసుకుంటా అంటే మా అన్నని నేను ఏదో తిట్టుకున్నా తిట్కుంటే నాకు అర్థం కాక ఏం చేసినా సోఫా మించి మంచం మీదికి దూకినా మంచం మించి ఆకుర్ ఇప్పుడు మీ ఇంట్ల ఉన్న కుర్చీ లాంటిద కుర్చీ మీదకి దూకిన మళ్ళా ఆ కుర్చీ నుంచి ఇటు దూకి కినా దూకి మళ్ళా సో ఫా మీదకి దూకి సోఫా మించి మళ్ల ఆ కుర్చీ మీదకి దూకుదం అని దూకేసరికిే కుర్చీ అది లుక్ లుక్ అంటదిలే జారి పడతే సోఫాది కొ చ్చడిదొచ్చి కాలు రాకతే కాలు కోస్త
బోర్లో బొక్కల పడ్డ అంత హైట్ నుంచి కింద పడితే తలకాయ పగిలింది ఎన్నో ఇక్కడ బొడిపె ఎక్కింది కాలు ఇక్కడ ముఖాలు కింద ఇట్లా ఇట్లా పొడిలో కూస్తుంది అసలే
వీడు కూడా ఈరోజు పడ పోండు మ్మ్
ఉహు
ఇని కూడా ఈ రోజ్ పదభోవు నేను ఇడా పాటుకున్నా అ
ముందు ఈ దెబ్బదాగిలిచ్చుకుందామనే అ సార్
ఓ